హ్యాండి
హాయ్ బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నాార
ఆ బాగున్నారండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం తిన్నారా మధ్యాహ్నం
హ అండి తిన్నా. మీరు?
ఆ లేదండి.
పండగా ఒక్కపొద్దా అం
అవునండి ఒక పొద్దు.
అవునా ఏం తిన్నారు పొద్దున మరి.
పొద్దునా పప్పు తిన్నామండి. అన్నమున్ను పప్పు మామిడికాయ పచ్చడా ఆ
ఓకే ఓకే మరి ఈవినింగ్ ఏం చేయాలనుకుంటున్నరు.
ఈవినింగ్ ఏమి లేదు అండి ఇప్పటివరకు అయితే ఏమ అనుకోలేదు.
ఏదో ఒకటి రెసిపీ చేయ్యాలండి కదా ఇంట్లో.
అవునండి ఆలు భజ్జీయా చేసుకుందాం అనుకుంటాన్నా.
ఓ అవునా.
అ
ఇంకా ఈరోజు డేలో ఏం చేశారు మరి.
ఏం లేదండి పొద్దున్నే లేచి అన్నం తిన్నాము. ఉపవాసం గదా రంజాన్ ఒక పొద్దులు కదా. ఇంకా అన్నం, అన్నం తిని ఇల్లు అంతా పరిశుభ్రం చేసుకొని, స్నానాలు చేసి,
డల్గా వస్తుంది వాయిస్ మీది ఎందుకో ఏమన్నా అయ్యిందా.
మార్నింగ్ నుంచి ఒక పొద్దు ఉండే కదా అండి కొంచెం లో అయింది వాయిస్.
ఓకే
హ్మ్
అన్నియా అండి మీ ఒక్క పొద్దులు.
అల్హందులిల్లా అన్నీ అండి.
వావ్ నైస్.
హ్మ్ మీరు మీరేం చేస్తున్నారండి?
ఏం లేదండి ఇప్పుడే జడా వేసుకున్నా, కూర్చున్నా.
ఆ
పనుంది.
ఓకే అవునా అండి.
అవునా ఇంకా మరి నైట్లో ఏం చెయాలనుకుంటుంది ఈ రోజు వంటా.
ఏమండి ఇంకా తెలియదు చూడాలె. కొంచెం అయినంగా ఆలోచిస్తాం ఏం వండాలో.
ఆ ఓకే.
హ్
ఇంకా మరి పండుగకి ఇంకా ఎన్ని రోజులు ఉంది.
ఇంకా నైన్ డేస్ ఉంది అండి. ట్వంటీ ఫస్ట్కి పండుగ.
ఓకే మధ్యలో ఏదో పండుగ వస్ది కదా జగ్నేకి రాత్ ఆ
ఆ అవునండి జాగారం చేస్
ఆ రోజు ఏం చేస్తారండి మీరు?
ఆ రోజు నైట్ అంతా జాగారం చేస్తామండి. దేవుని ధ్యానంలో ఉంటాం మొత్తం నమా జ్ చదువుతాం, కురాన్ చదువుతాం.
ఓకే
ఊ
ఇంకా ఆ రోజు ఏమన్నా స్పెషల్ చేస్తారా ఆ రోజు.
ఇష్టం అండి చేసేవాళ్ళు స్పెషల్ చేసుకోవచ్చు చాలా మంది దీన్ని కూడా ఒక పండుగ లెక్క చేసుకుంటారు
అవునా
అవునండి మంచిగా ఇల్లు కడిగి నీటిగా పెట్టుకుంటారు ఇల్లు అంతా
ఓకే ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారా అండి
అవునండి అన్ని ఫాస్టింగ్స్ ఉన్నవాళ్ళు ఆ రోజు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి
అవునా మరి మీరు కొనుక్కున్నారా ఆ రోజు
లే లేదండి ఇంకా ఇంక టైం ఉంది కదా అని అనేసి కొనుక్కోలేదు
ఓకే అదీ మున్ ఎన్ని రోజులు అంటే ముందొస్తది ఆ ప మన పెద్ద పం ముందుగా ఎన్ని రోజులు ముందుగా వస్త
అది రంజాన్ కి త్రీ డేస్ ముందు వస్తదండి త్రీ ఫోర్ డేస్ ముందు ఉంటది అది
ఓకే
అవునండి
ఇంక మరి ఏం చేయాలనుకుంటున్నారు రంజాన్ కి
రంజాన్ కి ఏముందండి మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని నమాజ్ చేస్తాం నమాజ్ చేసిన తర్వాత పెద్దవాళ్ళకి కలిసి అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాం
ఆహ ఎటైన వెళ్తారా మీరు పండుగ రోజు
అవునండి ఇకా రిలేటివ్స్ చుట్టాలు వాళ్ళ ఇంటిక వెళ్ళి వాళ్ళని పలకరించి రంజాన్ శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ దగ్గ
వాళ్ళతో ఓ కలుస్తారా ఆ రోజు మంచిగా
అవునండి అలాయ్ బలయ్ ఇచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకు ఉంటాం
ఓకే నైస్ మరి ఈ పండుగ తర్వాత ఏం పండుగ వస్తది
ఈ పండుగ తర్వాత మొహర్రం అనుకుంటా అండి
ఓకే ఎన్నీ అంటే మంత్స్ తర్వాత వస్తదా లేకపోతె డేస్ తర్వాత వస్తదా
డేస్ త మంత్స్ తర్వాతనే వస్తది అండి
ఓకే
హ
ఇంకా మరి ఏం
ఏం లేదండి ఇప్పడికైతే ఖాళీగానే ఉన్నాను మీరికి ఏ పండుగ ఇష్టం అండి
నాకు రంజాన్ పండుగ బాగా ఇష్టం అండి
అవునా అండి మీరు ఉంటున్నారా అండి ఒక పొద్దులు
లేదండి నేను ఉంటలేను
హ
సరైనది హ్మ్
ఇంకా మరి
ఇంకా చెప్పాలి అండి
మీ ఇంట్లో కోడీలు ఉన్నాయా
మా ఇంటి బయట ఉన్నాయండి
అవునా అది పక్కగా ఉన్నారు కావచ్చు సౌండ్ వస్తుంది అయితే
లేదండి అవి బయట రోడ్డు మీద ఉన్నాయి నేను ఇంట్లో ఉన్నా అండి
ఆహా అలా ఇంకా మీ ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు
అంద ఏం లేదండి ఎవరి పనిలో వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉన్నారు ఇగ
అచ్చ ఈ రోజు మరి ఏం చేశారు డే మొత్తం ఇంట్లోనే ఉంటారా మీరు
అవునండి నేను ఇంట్లోనే ఉంటానండి
ఉమ్ చిన్న పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో
ఆ చిన్న పిల్లలు ఉన్నారండి మా ఇంటి పక్కన వాళ్ళు చుట్టాల పిల్లలు
వా చిన్న పిల్లలు ఉన్నా కాడ మంచిగా ఉంటాది
అవునండి మంచిగా అల్లరి అల్లరిగా ఉంటే
అవున నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలు
మీకు పిల్లలంటే ఇష్టమా అండి
ఆ అండి చాలా ఇష్టం మంచిగా ఉంటారు
ఆ ఓకే అండి ఇంకా
మీకు విలేజ్ అంటే ఇష్టామా లేకపోతే సిటీ అంటే ఇష్టామా అండి
నాకు వీలేజ్ అంటే నే ఇష్టమండి
అవునా విలేజ్ లో అంత ఏముంటది ఇలా ఇష్టం మీకు
విలేజ్ లో మంచిగా వాతావరణం బాగుంటాంది పచ్చని చెట్లు పంట పొలాలు చల్లని గాలి
అందరు మంచిగా కలిసి ఉంటారు ఇంకా
ప్రేమాలు కూడా పంచుతూ ఉంటారు
ఓకే మీరు పండుగ రోజు వాళ్ళకి సేమియా ఇస్తారా
అవునండి ఇస్తామండి
ఉమ్ మీరు ఎలా చేస్తారు సేమియాలు పండుగల రోజు పాల లేకపోతే ఏమన్నా వేరే చేస్తారా సేమియానే చేస్తారా
అవునండి రొండు సేమియా నే చెస్ ఇంకా తినడానికి బిర్యానీ ఒక సంథింగ్ ఏదైనాక ఒక స్పెషల్ ఐటమ్ చేసుకుంటాం ఇగ
ఓకే కొంతమంది పండుగ రోజు సేమ్యాలు తినరు కదా అనేసి వేరే ఏమైన్నా రెసిపీ చేసుకుంటరు
లేదండి సేమియా కంపల్స సరి చేయ్యాలి అండి పండుగకి సేమియా మీద పూజ చేస్తాం ఏమంటే ఇట్లా పాతిహ ఇస్తాం
ఓకే
సరిసి సేమియా చేయాల్సిందే
అవును
ఊ మ్
మీకీ ఏమంటే ఇష్టం సేమియాల లేకపోతే డబల్ క మీటనా లేకపోతే గులాబ్ జామునా
నాకు సీట్ ఎక్కువ నచ్చదండి సేమియా కొంచెం లైట్గా తింటా అంతే
హాట్లు
హాట్ లో అన్ని ఇష్టం సమోసా మిర్చి బజ్జీ పానీ పూరి
పానీపూరి బాగుంటదండి
అవునండి పానీ పూని చాలా బాగుంటాది మీకు ఇష్టమా అండి పాని పోయాంటే
చాలా ఇష్టం పానిపూరీ
ఓకే
పానీపూరి నాకు పానీపూరి బాగా ఇష్టం ఇంకా కీమ సమోసా చాలా బాగా ఇష్టం ఇంకా మీరు పన్నర్ పన్నర్ చేయడం వచ్చా మీకు
పన్నీరు రాదండి
తిన్నారా
పనీర్ పరాఠా
పన్నీర్ చపాతి
ఆ దాన్ని పన్నీర్ పరాటా అని అంటారండి
హ్మ్మ్
లేదండి తినలేదండి
ఓకే ఇంట్లో చేస్తారా మీ ఇంట్లో చేస్తారా
లేదండి చేయము మేము
ఓకే ఇంకా మీకు బిర్యానీ ఇష్టమా అండి
లేదండి నాకు బిర్యానీ నచ్చదు
మరేం తింటారు మీరు పండుగలు రోజో బిర్యానీ చేస్తారు కదా
అంటే తినడం తింటా కానీ మరి అంతా నచ్చది
ఓకే
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడు ఖాళీగానే ఉన్న సాయంత్రం అయింది కదా అండి పని అయి చెప్పింది ఇగ ఇలా కూర్చొని ఉన్నాను అంటే
ఓకే ఇంకా టైమ్ ఉ ఉ వుంది కదా చాలా స్ ఇప్పడానికి